లో ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు బాగున్నారా
ఆ బాగున్నం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారాడి భోజనమైందా
ఆహా ఆ ఇంక అవ్వలేదు తినాలి
మాది కూడా ఇంకా అవ్వలేదండి తినేదే ఉంది
ఉహ్మ్ ఖాళీగానే ఉన్నారా
అ ఖాళీగానే ఉన్నామండి చెప్పండి
ఏం లేదు ఒక పది నిమిషాలు మాకు కేటా ఇస్తారేమో అనేసి
ఆ ఓకే అండి మాట్లాడండి మాట్లాడతాను
ఆ ఓకే ఏం చేస్తారు మీరు ప్రొఫెషన్
నేను అండి బి ఫార్మసీ థర్డ్ ఇయర్ అండి
ఆహా బి ఫామాసి అయిపోయినంక ఎం చేద్దాం అనుకుంటున్నరు
చూడాలండి మెడికల్ కోడింగ్ అయినా ఆ ఇట్లా ఇంఫామ్ అయినా ఇట్లా రెండు ఆప్షన్ ఆప్షనల్గా ఉన్నాయి ఇగ చూడాలి దేని ఏదైనాంక ఒకటి చేద్దామని అనుకుంటున్నామండి
ఆహా ఓకే మీ కే ఫెస్టివల్స్ అంటే ఇష్టం లైక్
అంటే మేము క్రిస్టియన్స్ అండి ఇగ మాకు క్రిస్మస్ ఒకటే పెద్ద పండుగ అదొకటే ఎక్కువగా ఫేవరెట్ గా చేసుకుంటామండి డిసెంబర్ ట్వంటిఫిఫ్త్ కు వస్తది ఆ పండుగ ఇగ అదొకటే మేము పెద్దగా చేసుకుంటామండి మా ఉన్న పండగలల్లో
చర్చికి వెళ్తారా డైలీ అంటే సండే సండే
ఆ వెళ్తామండి అంటే హాస్టల్ అండి ప్రజెంట్ నేను హాస్టల్లో వెళ్ళగని ఇంటికాడ ఉంటే వీక్లీ ఖచ్చితంగా సాటర్డే సండే వెళ్తానండి
అంటే ఇష్టం అండి సేమ్ నేను కూడా సేమ్ బిఫార్సిస్ స్టూడెంట్ అండి వరంగల్లో
అన్ని ఓకే అండి మీకే ఫెస్టివల్స్ ఇష్ట డే నేను అంది పా థర్డ్ ఇయర్ అండి
దసరా ఇష్టం అండి దసరా దీపావళి
అవునండి ఏం చేస్తారండి మరి దసరా రోజు ఎలా జరుపుకుంటారు ఆ పండగ అ కొంచెం
బతుకమ్మ పెరుస్తామ్ ఆల్మోస్ట్ అందరికి బేసిక్ తెలుసు కదా కొంచెం బట్ క్కమ్మ బేరుస్తాం నైన్ టు లెవెన్ డేస్ పేరుస్తాం ఆడతాం దుర్గాదేవి పెడతాం ప్రతి కాలనీలో మీ కాలనీస్లల్లా వెడతారా అంటే మా గాడెస్ ని
అ పెడతారండి చాలా పెద్దగా ఆ పెడతారండి మా ఇంటికి దగ్గరలోనే పెడతారు బయటికి వెళ్ళినప్పుడల్లా కనిపిస్తాయండి చాలా బాగా అలంకరిస్తారు అట్లనే రోడ్ కూడా మొత్తం లైట్లు బెట్టి చాలా బాగ చేసుకుంటారు ఇగ సగం మంది ఇంట్లో కంటే ఎక్కువ అక్కనే ఉంటారండి దేవుని దగ్గర
అవున
బాగా జరుగుతదండి చూస్తా నేను ఎవ్రీ ఇయర్
దీపావళి అంటే దీపావళికి మీరు కూడా క్రాకర్స్ కారు కాలుస్తారు కదా నార్మల్ గా కాలుస్తార మీ దాంట్లో
కాలుస్తారు కానీ ఎప్పుడు అంతగ స్పెసిఫిక్ గా మేము గాలవలే అండి జస్ట్ మ అన్నవాళ్ళు తేస్తే కాలుస్తామ అండి ఎప్పుడైనా ఒకసారి
ఆహా ప్రజెంట్ ఏం చేస్తున్నారు హాస్టలో ఉన్నారా
అవునండి కాలేకి ఇంగ మార్నింగ్ లేసి కాలేజీకి ఎళ్ళినాం అండి
సెలవుల ల్లో ఇంటికి వెళ్ళి రాలేదా
తిన్నామండి ఆరమ కాలేదండి
రీసెంట్లీ గ్యాస్ గురించి మీ అభిప్రాయం ఏంటి గ్యాస్ షార్టేజ్ గురించి
ఏముంటదండి ఇక గ్యాసెస్ లేవని హాస్టల్లో ఫుడ్ ఫుడ్ సరిగా పె త లే వ్
అవును
తున్నారు గానీ ఇట్లా టిఫిన్ ఇ ఇ ఇలాంటి వాటి ఇ రైస్ తో చేసేటి అయితే చేస్తున్నారు నార్మల్ ఫుడ్ ఐటెమ్స్ పెడుతున్నారండి
కష్టం అయితుంది అయితే హాస్టల్స్ లో
అవునండి ఇది ఇట్లనే కొనసాగుతే ఇంకా కష్టాలుస్
ఆహా
కె అండి ఇగ ఫుడ్ ఎవరింటికి వాళ్ళు అర్ధం కాలేదండి
ఊరికే ఉప్మా అవె వెడితేనే ఏం తింటాం చెప్పండి
ఊమ్ అసలే ఎండాకాలం ఫుల్ ఎండలు ఉన్నాయి అసలే మళ్ళీ థింగ్ మనం కాలేజ్ వోవాలి అంటే కొంచెం మనకు. ఎనర్జీ కావాలి ఎన్. ఎండల వల్ల ఫుల్ ముందు ఎండ దెబ్బలు తాకి హెల్త్. ఈజి
ఫ్రూట్స్ తినండి మారి ఫ్రూట్స్ జ్యూసెస్
తినాలి కళ్ళు తిరగడం చెక్కరోచ్చి పాడిపొవడం తినాలి.
తిన్నండి నియర్ బాయ్స్ ఉన్నాయా షాప్స్ మీకు. అందుబాట్లో.
ఉన్ ఉన్నాయండి మా. ఉమ్ ఇక్కడ నేను ఉండే ప్రదేశం బానే ఉంటదండి ఇగ సిటీ టైపే అండి. అన్ని ఉంటాయి మాకు అందుబాట్లో కావల్సినవి. సౌకర్యాలు.
అద్ అదీ కొనుక్కొని తినండి మేం మే మళ్ళీ అనారోగ్యం. ఉమ్ అవుతే మళ్ళీ కష్టం ఔద్ది గదా కాలేజ్ ఉంది.
ఎండకాలం మీరు గుడా. జాగ్రత్త అండి టైంకి తినండి హెల్త్ జుసుకోండి.
తాగండి.
ఓకె అండి.
టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్.
ఔనండి.
తిన్నరా మరి అయిందా ఇప్పుడు డిన్నర్.
ఇంక కాలేదండి ఇంక టైమ్ ఉంది హాస్టల్ కదండి. కొంచం లేటే పెడతారు ఎయిట్ ఫార్టీ అట్లా ఆ టైం. మీరు తిన్నరాండి మరి ఆహ్. తిన్నా లంచ్ ఏం స్పెషలు ఏం తిన్నారు.
ఆహ్ తిన్నామండి లా లంచ్ చిక్కుడుగాయండి మీది.
మాద అండి వంకాయాండి.
ఔనా. మాది కాలేజ్ కాబట్టి మా డేస్ కలర్స్ మా ఫ్రెండ్స్ ని స్నేహితులందర్. తీస్కొనొస్తరు రకరకాల కూరలు.
తీనడమే చాలా మంచిదండి అందరూ. మంచిగుంటది.
మేం చాలా కలిసిమెలిసే తింటాము.
ఉమ్ కాలే కాలేజ్ లైఫ్. అంటేనే అన్ అట్లాటి మంచిగా కలిసుండడం. షేర్ జేసుకోడం అట్లా బాగుంటదండి.
ఆహ్.
మీ ఒపీనియన్ ఏంటండి మరి కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ అన్. అంత బాగుంటదా అండి మరి మీకూ ఓకేనా కంఫర్టెబుల్.
కంఫర్టెబుల్ అంటే ఓకే కంఫర్టెబుల్ స్టార్టింగ్ లో ఏం అంత నచ్చలేదు. ఇప్పుడు ఇప్పుడ్ నచ్చుతుంది ఓకే.
ఉమ్ అదే అండి. ఏం ఏమున్నాయి ఇంకొక వన్ ఇయర్ ఉంటాం ఉంటారు కావొచ్చండి మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్. రండి మరి.
కాదండి థర్డ్ ఇయర్ నేను కూడా థర్డ్ ఇయర్ అండి.
ఏ ఇయర్
థర్డ్ ఇయరే అండి సేమ్ బి ఫార్మసీ.
చదవండి మంచిగుండండి.
అవునండి. నేను గూడా బి ఫార్మసే అండి.
ఇంకా అండి మరి మీరూ డిన్నర్ ఏ టైం వరకి జేస్తారు ఎయిట్ థర్టీ.
ఇగ తింటామండి ఎయిట్ట్ ఎయిట్. థర్టీ అయితుందిగ ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో వెళ్ళి తింటాం మేము. మా మా స్నేహితులు కొంచం బిజీగున్నారు.
అవునండి సమ్మర్ ఒస్తుంది కదండి మరి సమ్మర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలే. మీరేమన్కుంటున్నారు చెప్పగలరా.
ఇక్ మా అస్ ఇంట్లో ఉండే వాళ్ళకంటే సర్దుబాటయ్యే ఫుడ్డు ఫుడ్. ప్రోటీన్ ఫుడ్ దొరుకుతది లైక్ అవి తినొచ్చు. కానీ హాస్టల్స్ లో ఉండే వాళ్ళు మోస్ట్లీ వాటర్ ఫ్రూట్సు. ప్రిఫర్ చేస్కోవాలి అని అన్కుం.
ఉమ్ అవునండి ఏమైనా పన్లున్నా గూడా. ఎక్కువ ఎండకు వెళ్ళకూడదండి మనం ఇట్లా ఈవినింగ్ టైమ్ లో పెట్టుకుంటే పనులు బెట్. టర్ గదండి.
అవునండి. ఈవినింగ్ టైమ్ లోనే పెట్టుకోవాలి కాని ఎండలోనే గదా మనం కాలేజ్ కెళ్ళాలి ఎండలోనే కాలేజ్. నుంచి రావాలి గదా అందుకే. ఫ్రూట్స్ ఎక్కువ తినాలి వాటర్ తాగాలి. మర్చిపోకుండా తిని తాగాలి గుర్తు చేస్కొని. హలో. హలో మర్చిపోకుండా దాగాలండి.
వినిపిస్తుందండి మీ వాయిస్ బావుందండి.
థాంక్స్ అండి.
ఇంకా అండి మరి మీ హాబీస్ చెప్పండి మరి. ఎక్కువగా ఏం చేస్తారు ఎలా ఉంటారు మీ. రోజు వారి డెలీ లైఫ్ ను.
పుల్ లైఫ్ అండి నాది కాలేజ్ హాస్టల్ నచ్చినప్పుడు ఆర్ట్స్ వేస్కుంటా. నార్మల్ డ్రయింగ్సు. మా స్నేహితులు మన్ చాలా బాగా మాట్లాడతారు డేస్ ఎట్ల గడుస్తాయో మాకు తేల్వద్. ది కాకపోతే హేల్ప్. త్ గురించే నిర్లక్ష్యం అండి మేమ్ ఒకట్ జేస్తాం అన్కుంటాం. కానీ చెయ్యం.
అవునండి అదే అండి మరి టైం కి తినండి సమ్మరోస్తుంది ఆరోగ్యంగుండండి.
అదే అన్కుంటున్నా నేను ఇవళ్ళె మా ఇంటి దగ్గర్ నుంచి సెలవుల్లోకేల్లీ వచ్చినం. ఇవాళ కొంచం పని ఉండేసరికి నేనేం సర్దుకోలేదు ఇగ రేప్ సర్దు. కొని అంత ఫాలో అవ్వాలి.
ఇ ఉందా అండి కాలేజ్.
ఆహ్ ఉందండి ఆహ్ వెళ్ళాలి గదా తప్పదు.
అవునండి.
మీక్ హాఫ్ టైమా అంటే రో రోజు వెడ్తున్నార లెక్.
ఫోర్ వరకే ఉంటదండి కాలేజ్ ఆ టైం వరకు ఉండి. అటెండెన్స్ తీస్కుంటారు ఇగ తర్వాత వొచ్చేయడం అండి.
పరీక్షల్ అయిపోయాయా అండి.
ఆహ్ అయిపోయినా అండి అయిపోయినాయ్ మళ్ళీ గుడ వస్తాన్నాయ్ ఇంకో త్రీ మంత్స్ లో అవ్. ఇది గుడా పెడ్తారేమో అండి మాకు.
అంటె ఒక నెల సవి వేసవి సెలవులకెళ్ళిపోతే ఒక నెల ఎలాగో ఇప్పుడు ఎల. వేస్ట్ అయిపోతయ్ గదా ఈ నెలలో.
ఆహ్ అదే అండి ఇగ ఇంకో టూ మంత్స్ అన్కోండిట్లా రఫ్లీ.
సరే అండి ఉంటాను.
ఓకే అండి.